హలో ఏం చేస్తున్నారు నేను టీవీ చూస్తూ నేను టీవీ చూస్ తూ ఉన్నాను కరెంట్ ఇప్పుడే పోయింది
అవునా
నేన్ బాహుబలి సి సినిమా చూస్తూ ఉన్నాను మా టీవీలో అదేమంటే పార్ట్ వన్ పార్ట్ రెండు ఉన్నాయి నేను ఏమంటే పార్ట్ వన్ లో కట్టప్ప ను బాహుబలిని చంపినాడు అని చెప్పి నాకు కన్ఫ్యూజన్ భయమేస్తాంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మీకు నువ్వేమైనా చూసావా
బాహుబలి నా ఆ చూశాను చాలా స్టోరీ అయితే చాలా బాగుంది
కదా మాకు ఇక్కడ కరెంట్ లేదు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మా ఊర్లో
అవునా
ఆ చెప్ ప్పు స్టోరి
ఆ సెకండ్ బాహుబలి సెకండ్ పార్ట్ చెప్పాల్ల
ఆ చెప్పు
బాహుబలి సెకండ్ పార్ట్లో వచ్చేసి
అ
ఎందుగంటే గట్టప్ప బ బబహుబల్ని చం తడన్ అంటే అంటే రాజమాత రాజమాత చెప్తే అందుకు కట్టప్ప చంపేస్తాడన్మాట లేదంటే రాజమాతే చంపిదే గిన కట్టప్ప అంటాడు
రాజమాత అంటే ఎవరు దాంట్లో ఎవరు యాక్ట్ చేశారు
తూ రమ్యకృష్ణ అనే ఆమె
ఓహో ప్రభాస్ బాహుబలి కదా
ఆ ప్రభాస్ బాహుబలిని ఇంక బాహుబలి
దాంట్లో ప్రభాస్ ట్విన్సా అంటే ఇద్దరు బాహుబలిలు ఉంటారు కదా
ఆ ఇద్దరు బాహుబలిలే ఏమంటే ఒకడు కొడుకు ఒకడు తండ్రి అన మాట
ఆహా కొడుకు పేరు ఏంటి తండ్రి పేరేంటి
కొడుకు పేరు మహేంద్ర బాహుబలి తండ్రి పేరు అమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలిని ఈ ఆ శివ గామి చంపమంటుంది ఎందుకంటే గిన ఆమెకు లేనిపోనివి బల్లాల దేవుడు వాల్ల కొడుకు
అవునా మరి దాంట్లో కట్టెలేరుకుంటూ ఒక ఆమె ఉంటుంది చూడు పార్ట్ వన్లో ఆమెవరు
ఆమె అమరేంద్ర బాహుబలి ఒక భార్య అన్నమాట
అవునా ఆమె చలికత్తెనా లేకంటే మహారాణ నాకొంచెం డౌట్ ఉన్నింది ఓకే ఓకే ఆమెని స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది చూడు దాంట్లో చాలా బాగుంటుంది ఆమె పింక్ కలర్ శారీ వేసుకొని క్యూట్ గా ఉంటుంది ఉమ్ మరి అమరేంద్ర బాహు బలి వాళ్ళ వైఫ్ చెవరు
అమరింద బాహుబలి వైఫ్ ఇప్పుడే చెప్పాను కదా
ఆ మర్చిపోయాను మహేంద్ర బాహుబలి
పెళ్ళి అయినట్లు చూపిరు గాని కానీ ఆ అతడు ఒక ఆయమ్మని ప్రేమించ చెందారు అదే ఫస్ట్ పార్ట్ లో జ జల కొండ జలం దగ్గర కొండ జలం దగ్గర అవంతి కని చూసింటారు కదా ఆ జలపాతం
నాకు దాంట్లో ప చ్చ బొట్టేసిన సీన్లు అన్ని నాచురల్ గా అంత చేస్తారు చూడు అది బాగు నచ్చుతుంది అనమాట
అవును చానా బాంటుంది
హ్మ్ అయినా అయినా ఇప్పుడు ప్రభాస్ కొంచెం మంచి మూవీస్ ఏమి తీయడం లేదు కొంచెం అంత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ తోనే ఎక్కువ ఉంటాయి అప్పట్లోనే బా తీసేవారు
హ్మ్ అప్పట్లో చిన్న మూవీసు తోం దిస్తాండాడు కదా ఇంకొక సారి పెద్ద హిట్ వచ్చే తల్ ఇంగ అందరూ ఏదైనా చిన్న మూవీస్ తీస్తే ఫ్లాఫ అయితే గీనా ఎత్తి పడేస్తారు
నేను నీ మధ్య మూవీ చూసి సం జీ తెలుగులో వెబ్ సిరీస్ ఒకటి డాటర్ ఆఫ్
అ
కనపడ్డం లేదు దాంట్లో ఏమైందంటే చెప్పాలా స్టోరీ నువ్వు చూసావా లేదా
ఆహా నేను చూల్లేదు కొద్దిగా చెప్తావా
ఆ చెప్తాను ఏమైంది తెలుసా అమ్మాయి బాపుని బ చదువుకొని వాళ్ళ నాన్నని అడి కొని ఇంకా ఊరికి వెళ్తుంది అనమాట హైదరాబాద్కి వెళ్తుంది చదువుకుొని ఉద్యోగం వస్తుంది అనమాట వాళ్ళ నాన్న ఇంకో చేపిస్తాడు తర్వాత అమ్మె చాలా టెన్షన్ పడిపోతుంది ఎందుకు నాకే ఎందుకు ఇలా అవుతుందిని చెప్పి టెన్షన్ అయిపోయి చ ఒక ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతుంది టెరెస్ పైకి వెళ్ళిపోయి ఏడ్చి ఏడ్చి ఏడ్చి హార్ట్ అటాక్ తో చనిపోతుంది అనమాట
అవునా ఇందకి ఎందు కట్టలా ఆమె
ఆమె అమె ఓ అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ఊర్లో విలన్ ఏం తప్పు చేసినా వాళ్ళ నాన్న చెప్పేస్తా అంటేవాడు అనమాట పెద్దలకి ఆ విలన్ ఎవరంటే ఆ అమ్మాయి పీజీ అమ్మాయి ఉంటుంది చూడు హీరోయిన్ హీరోయిన్ పీజీ జాయిన్ అయింటుంది ఆమె ఓనర్ అనమాట దానికి ఆమె చాలా బ్లాక్ మెయిల్ చేసారు ఆ అమ్మాయిని
అవునా
ఆ బ్లాక్ మెయిల్ చేస్తా ఉండేది ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయి ఈ తట్టుకోలేక ఏ ఏడ్చి ఏడ్చి ట్యాంక్ లోనే చనిపోయి ఉంటుంది అది కాకుండా ఒకసారి అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తా చ అంటే ఒకల్లు ఫాలో అయి తా ఉంటారనమాట అమ్మాయిని అమ్మాయి ఇంకేం చేస్తుందంటే పోలీస్ చెప్తున్ననమాట ట్రాఫిక్ ఏర్పాటు చెప్ అయితే అయప్పా ఏమంటాడంటే వెళ్ళి అతన్ని అడిగితే ఫాలో అవుతన్న పర్సన్ అడిగితే వాళ్ళు నానే ఫాలో అవ్వమన్నారు చెప్పి చెప్పినాడు అనమాట ఇంగ అమ్మాయి అదే తరిచు కొని ఏడుస్తూ ఏడుస్తూ ట్యాంక్ దగ్గర కూర్చుకో కూర్చొని చనిపోయి ఉంటుంది చాలా బాధగా ఉంటు ది నువ్వు కూడా చూడు అది బాగుంటుంది
ఆ చూస్తాను నువ్వు మన్న వచ్చిన సినిమా క ఫుల్ ఫ్రెండ్లీ చూసావా
లేదు నువ్వు చెప్తావ
ఆ చెప్తాను దాంతో హీరో హీరోయిన్ ఉంటారన్నమాట హరో వచ్చేసి కొద్దిగా మిడిల్ క్లాస్ అనమాట
పాత హీరోనా
వాడు మొన్న వచ్చిన మ్యాడ్ మూవీలో ఒకడు దీడి ఉంటి ఉంటాడు కదా
బీడీ ఆ గుర్తుకొచ్చింది
వాడు జంబు మోహమెడు
ఆ ఆ ఆ ముక్కు కొసగా ఉంటుంది
ఆ వాడు వాడు వాళ్ళు అన్నయే అన్నమాట అమ్మ వి
ఆహా వాళ్ళ అన్నయ్యనా రియల్ నేమ్ తెలుసా నీకు నాకు కొంచెం గుర్తుకొ వస్తుంది
వాడి పేరు రియల్ని మేమో తెలీయదు గాని పేపర్ బాయ్ మూవీ అనే కూడా తీసినాడు వాడు ఆ వాడి పేరు నాకు గుర్తొచ్చింది సంతోష్
ఓకే ఓకే సంతోష్ ఆ చూస్తాను
ఆ అదందు హీరో చనాా మిడిల్ క్లాస్ తన్మాట
అ
ఏ జాబు లేకోకుండా మామూలుగా ఇంకా ఏదో ఒక పని చేసుకుంటుంటాడు అప్పుడు హీరోయిన్ వస్తుంది అప్పుడు ఆమె కొన్ని సమస్యల వల్ల ఆమెను వాడు ఒకే ఇంట్లోనే నివసించాల్సి వస్తుంది ఉ అందు కొనేసి ఇ ఇంకా అది ఇద్దరు ఒకే ఇంట్లోనే కాబట్టి వాళ్ళిద్దర ప్రేమలో పడతారు ఆ ప్రేమలో పెడతారు ఇంకా మంచిగా ఆమె కూడా వా హెల్ప్ చేస్తుంది జాబ రావడం కోసం అందుకు వాడు మంచి
అలా కలిసిమెెలిసి ఉండాలి
అవును నిజం
అందుకే నేము కపిల్ ఫ్రెండ్లీ అని పేరు పెట్టారు
ఆ
అంటే మా నాాలాంటి చిన్నపిల్లలు చూడొచ్చు చ ఆ సినిమాని
చూడచ్చు అంత ఏం ఓవర్ సీన్స్ ఏం లేవు చాల బాగుంద అనమాట లాస్ట్ కి లాస్ట్ కి ఏమైతుందంటే అంటే ఇంకా హీరో వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని ఉంటారు కానీ హీరో రైన్ బా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఆ ప్రెజర్ వలన ఆమెకు బాలేకోకుండా అయితుంది కళ్ళు తిరిగి పడిపోతుంది హాస్పిటల్ కి పిలిచిపోతే వాళ్ళు చాలా సీరియస్ కండిషన్ ఇంకా కొన్ని రోజులకే మీ అమ్మాయి గదాన్ని మర్చిపోయి అంతా చనిపోతుంది అంటారు అందుకనేసి హీరో ఈ ఈ కొన్ని రోజులు అయినా కూడా ఆమెకు ప్రశాంతంగా మంచి లైఫ్ ఇద్దాం అనుకోని బయటికి పిలుచుకుపోతాడు ఇంకా మళ్ళీ హాస్పిటల్ కి తిరిగి వచ్చిన తర్వాత అత్తా
హ
ఆ అమా ఇంక అందరినీ మర్చిపోయి ఉంటుంది ఇంకా చనిపోతుంద అన్నమాట అట్ట
ఆహా అది ఎక్కడ ఉన్న ఆ మూవీ
ఆ మూవీనా ఆ సెల్ ఫోన్ లో మామూలుగా మూవీ రూల్స్ లో అయినా ఉంటుంది
ఓకే తెలుగులో ఉంది కదా అంటే బ్లరగా ఏమైనా వస్తుందా
తెలుగులో
హెచ్ డి ప్రింట్ ఆ ని
ఆ పర్వాలేదు బాగానే వస్తుంది చిడి ప్రింట్
ఆ అంటే ఆ చూస్తాను ఇంకా ఏమైనా మూవీస్ చూసావా రీసెంట్గా
రీసెంట్గా మూవీస్ అయితే ఇంకొకటి సర్వం మాయా చూశాను
ఓహో
నువ్వు కూడా చూసావా
లేదు నేను చూడలేదు అవన్నీ నేనైతే వన్ పీస్ అనేది ఒకటి చూస్తూ ఉంటారు అనమాట
అవునా బంత్ పీస్ అంటే ఆనిమీ కదా
ఆనిమీనే మా ఫ్రెండ్ నేర్పించింది. దాంట్లో పన్నెండు వందలుంటే నేను వెయ్యి కంప్లీట్ చేశాను. ఇంకా వస్తూనే ఉందంట సో అవి చూడాలి.
ఆ చూడు
కానీ నువ్వు చెప్పావు. కపుల్ ఫ్రెండ్లీ బాగుందని సో నేను నైట్ చూస్తాను. మా ఊర్లో కరెంట్ వస్తు లేకపోతి కష్టం.
ముందులేండి. రేపయినా చూడండి. ఏం కాదు
కానీ నేను అంత సస్పెన్స్ తట్టుకోలేనే
ఇం నీళ్ళ చూడొచ్చు ఎప్పుడు అయినా కూడా
అ
హ
అవు
తిన్నారా మరి
తిన్ తినలేదు.
సరే ఉంటాను. నేను
అ అదే అప్పుర